అవిన్పిస్
ఆ విన్పిస్తుందమ్డి మీకిన్ పిస్తుంది కదా
ఆ విన్పిస్తుందండి
ఊ
నా ఛానల్ గుడా అసల్ నదొకొకయూ ట్యూబ్ ఛానల్ ఉందండి ఇగ అది మానిటైజేషన్ అవ్వదని ఇగ ఆశలొదిలేసినా కపోతే కొన్ని డేస్ నుంచి మళ్ళీ అందరు పెట్టు పెట్ అంటుంటే ఒకా వన్ వీక్ నుంచి
అంటే ఇంకా మీరు ఇంట్లో పన్ చేస్ కుంటూ ఇంకా అది చేస్కుంటాటే టైమింగ్ కష్టమైతది
కష్టమే అండి ఇంట్రెస్ట్ కూడా పోతది ఒక టైమ్ లో ఎందుకంటే షార్ట్స్ అప్లోడ్ చేసినా వీ డియోస్ అప్లోడ్ చేసిన తక్కువ తక్కువ వస్తాయి వ్యూవ్సు మనం ఎంత మం చి మేటర్ పెట్టినా రావు కొం తమంది ఫేస్ బుక్ నుండి పెట్టినా వాటికి వీడియోస్ వొస్తున్నాయి
ఇంకొకటేన్ దంటే మన కంటెంట్ ఎంత బాగుందో దాన్ తగ్గట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ గా మళ్ళ బ్యాక్గ్రౌం లో ఆనిమేషన్ వీడియోస్ కూడా ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా స్టోరీ టెల్లింగ్ చెప్తున్నా ఏదైనా దేని గురించి అన్ని మాట్లడ్ ఇంగ దానికి తగ్గట్టుగా ఇన్స్టంట్ గా ఒక ఆనిమేషన్ ఓ ఏదో ఓటి అందులో పెడతా ఉంటే చూసెవాళ్ళ కూడా ఇంట్రెస్ట్ వస్తాది కానీ ఏంది అంటే మనం పెట్టే వీడియో ఎట్లుండాల అంటే అవతల మనిషికి సస్పెన్స్ లాగుండాలే ఆ దీని తర్వాత్ ఏం జరగబోతుంది ఏం చెప్పాల అనుకుంటున్నాడు అని ఆతృత మనం క్రియేట్ చేయగలగాలె దాన్ని బట్ టూంటా అందుకే ఈ మధ్యన ఈ పై పైన ఈ వీడియో ఏంటి ఇంత బాంది బ్రో ఈ బ్రదర్ ఏంటి ఇం ఎంత బాగ్ చెప్పాడు ఒకసారి వినండి ఇట్లాంటి పట్టుకొచ్చి పెడుతున్నారు వాళ్ళే అంటే అదేమైతంది అంటే ఎవడో వీలనొస్ సజెస్ట్ చేసినట్టుగా క్రియేట్ చేసి వాళ్ళే పెడుతున్నారు ఈ బ్రదర్ ఏదని ఒక మాట చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి కింద పెట్టేసి పెడుతున్నావ్ దాని వల్ల యాక్ ఏం చెప్పారు ఏం ఉంది ఇందులో అని చెప్పేసి చూస్తున్నారు అట్లా వ్యూస్ వస్తున్నాయి అట్లా చేయాలే ఇప్పుడు అదేనే అది అట్లా ఉంది కదా ఎందుకంటే ఆ పాతవన్నీ ఇన్స్టాగ్రామ్ లో అయితే నా కొ ఏవైతే ఉన్నాయో నాకేమో వేలల్లో ఓ ఇరవై వేలు ముప్పై వేలు వస్తే దాన్ని కాపీ కొట్టుకున్నోడికి లక్ష రెండు లక్షల వ్యూస్ వస్తాయి పదివేలు నాకు ఒక్క రేల్ అండి ఇప్పటి అందులో ఐదు వందల ఆరు వందలో రిల్స్ ఉన్నా అందులో ఒక్క రిల్ కు మాత్రమే పదివేల లైక్లు ఉన్నయి మిగత అన్ని మూడు వేలు నాలుగు వేలు లోపే మళ్ళా దాన్ని కా పి కొట్టుకున్నాకైతే ఎంతగానం మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి ఎంతగానో ఫాలోయింగ్ పెరిగిపోయిందో నాకు విచిత్రం ఎందంటే అవి మళ్ళీ నాకెదురు వస్తున్నాయి ఆహా అది కాదు సరే వాళ్ళ మండేది ఏం లేదు గానీ ఓన్ కంటెంట్ కంటే కాపీ కొట్టినోడికియడం ఎందుకు సరే మనకు కూడా ఒక ఒక ఇంత లీవీల్ రీచ్కు తీసుకొచ్చాడు వాడు మ్ మన ఓక లక్ష రెండు లక్షలు వీవ్స్ తీసుకొచ్చాడనుకోండి సరే వానికోచ్చినాయ్ అనుకో సరే మనకు వచ్చినాయి కదా వాడ్ అది వేరు దీన్ని తొ కేసి దాని వస్తే ఎట్లా ఉందంటే నాకు అర్ ర్థం కాలే వీడు కాపీ కొట్టనోడికి మళ్ళ ఇంత మంచి ఒక ఆనిమేషన్ బొమ్మ తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ చ్చి మళ్ళ నిన్ బెట్టే నాభో నేను రాసిన దానికి బొమ్మ ఎత్తుకొనికే నాకు గంట రెండు గంట టైం పడుతది అది దొర్ కే దాకా వేతుకుతనే ఉంట నిను అనుకున్న మైండ్ లో నా రావాలే ఇంత కష్టపడిపోయి ఇంత చేసుకుంటే దీనికి వ్యూస్ ఉండవు ప్రతి ఒక్ క్కర్ అంటారు బ్రదర్ మీ కొటేషన్స్ కి ఆ బొమ్మలకి ఎట్లా ఉందంటే ప్రాణం పోసినట్టుంది పట్టి ప్రతి ఒక్క క్కరదే మెసేజ్ పెడతారు ఆడాళ్ళు కాని మొగళ్ళు కని అట్లాగ పెడుతారు అట్ల అకుంటారు నేను ఇది వాళ్ళక్ బాగా క్యాచ్ చేస్ ఎందుకంటే ఒక ప్రాణం పోసినట్టు ఉండాలే ఏదన్న చూస్తే బాగా చాలా మంది కూడా ఇప్పటికి చాలా మంది అడిగి వీడియో టింగ్ మొన్న కూడా వ అతను ఎవరో అడి గరు వీడియో కాల్ చేశారు వాట్సాప్ లో స్్రీన్ షేర్ వచ్చి మొత్తం నేర్పించిన ఇలా ఇలా చేస్ చేసుకోని ప్పిన్ షార్డెస్ నేర్ించా ఆయ చేసుకుంటాడు ఒక రెండు చేసాడు పెట్టాడు ఆయన్ చేసేసుకో నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఎడిటింగ్ మీద గ్రిప్ వచ్చేస్తది అని చెప్ ఆయన మొత్తానికి ఏం తెలియదంట ఆయన అట్లా మొన్న అయితే అదైతే మర్ రి అరాచకం అండి ఏది దీన్ని ఏమంటారు ఒక కొటేషను ఏ కొటేషన్ అదిగుర్తు రావట్లేదు కానీ ఆ మీకు పెట్టాను అది ఏదో ఉంటది చూడు అ
ఎవరో కాపీ చేసారు మీదది
చాలా వచ్చినాయి అది అయితే ఎక్కువ కనిపి చేసింది అర్థం కాకపోతే మళ్ళీ చదువని చెప్పేసి అంటారు అసలు దాని క్యాప్షన్ అది కాదు కాని వాళ్ళు అర్థం కాకపో మళ్ళీ చదవాలని చెప్పించి వస్తుంది నినన్న అసలు ఇది వీళ్ళకి అర్థగానికి ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఇప్పుడు నేనది లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై ఐదు అహ ఇరవై నాలుగు నవంబర్ లో పెట్టానది అది ఇప్పుడు ఎక్కువ కాపీ నుంచి కాపీ కాపీ నుంచి కాపీ కాపీ నుంచి కాపీ అది ఇంగ ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయింది ఎట్ల అంటే నేను వచ్చి క్కట్ల వడ్డీ కడుతున్న అదొకటి ఆ తర్వాత ఆ అదే ఫుడు అదిే తినేది ఆరగన అదండి కంచం మారిన అది కొంచెం ఉంటది అది గుర్తు రావట్ వట్లే నాకు అది ఆ అదొకటి అట్లా రోజ చాలా ఉన్నాయి ఆ అట్లాంటివి కనిపిస్తారు కల్ నాకు అనిపించదు ఎందుకు రా బాబు నేను కష్టపడడం ఎందుకు వీ వీళ్లకి హైపు తీసుకురావడం ఎందుకు అన్న అ ప్లస్ వాడు నావి నా నా ఓన్ వీడియో ఒకటి రిమూవ్ చేసేసి రిమూవ్ కంటెంట్ అని పెడుతున్నాడు నా ఓన్ వీడియోని వాడే రిమూవ్ చేసేసి రిమూవ్ కంటెంట్ ఉంది మనకు ఇన్స్టాగ్రామ్ లో రిమూవ్ కంటెంట్స్ ఉండకూడదు యూట్యూబ్ లో కూడా అంతే రిమూవ్ కంటెంట్ డిలీట్ అయినావనుకో అది ఛానల్ ముందు కెల్లదు చాలా జాగ్రత్తగా డిసిప్ నీలాంటోలు ఉండాలే మీరు కూడా మళ్ళీ చేస్తాన్నారు కదా చేస్తున్నారా
ఏది యూట్యూబ
ఆ
హలో ఆ యూట్యూబ్ లో మొన్న కొన్ని పెట్టాను వీడియోస్ అన్ని కలిపి లాంగ్ వీడియో లాగా పెట్టా అనమాట ఇంకా వాటినే పెడ పెడుతున్న మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇక ఇవాళ నుంచి రేపటి నుంచి మంచిగా ఏమంటారు ఒక టైం పెట్టుకొని ఒక బుక్ మంచి టై ఈ టైం కి వీడియో చేయాలి ఈ టైమ్ కి అప్లోడ్ చేయాలి ఇంక ఇది ఇంతే దీని ఇంకా మార్చొద్దు అన్నట్టుగా ఇదలా రాసుకొని ఇంకా సిస్టమటిక్
మీకు కావస్తే మీకు చాట్ జిపిటి కూడా హెల్ప్ చేస్తది మీకు
అదే ఇంకా మా అక్క అదే అంటుంది ఆమెది ఛానల్ ఉంది చూడండి గోవింద లేద అని ఆ వీడియోస్ అన్ని ఆమె చేసింది ఆమె జస్ట్ ఇంటర్ చదువుతుంది అవునవును మా అక్క సూపర్ చదువుతుందండి టెన్త్ లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఇంటర్ లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి కానీ కొంచం సడన్ గా అనవసరంగా డిగ్రీలో ఉన్నప్పుడు పెళ్లిి చేసారు ఆ ఇగ అది ఎఫెక్ట్ అయిపోయింది అమ్మాయి అమ్మాయికి మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోవడము కొంచెం అసంతృప్తితోటీ ఉంది లైఫ్ మీద మాత్ర మాత్రం చాలా చాలా అంటే చాలా అనమాట ఎందుకు బతుకుతున్నామా అని అంటాది పాపం నాకే బాధ వేస్తాది ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ లేరు ఆయనకు ఏదో బావకు లారీలు అది ఇది ఉన్నాయి మంచి వాళ్ళ అని చెప్పి మా మా నాన్న వాళ్ళ అన్నయ్య చెప్ప తే మా నాన్న ఆలోచించకుండా
ఓ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి స్థిరంగా ఉన్నారని చెప్పేసి చేశారు
అది ఎంక్వైరీ చేయకుండా చేసిండు మా నాన్న ఏది చెప్పింది మా సొంత అన్ననే కదా సొంత పెదనాన్న మాకు సో ఆయన ఎందుకు అబద్ధాలు చెప్తాడు అన్నట్టు గా ఏం వెనక ముందు చూడకుండా ఇచ్చేసినాం పెళ్ళయినాక వాళ్ళ ఇంటికి తీసుకపో తే ఒక చిన్న రూమ్ అన్న చిన్న రూమ్ అండి ఒక ఎంత చిన్న రూమ్ అది మేం భయపడ్డం అసలు టి ఈ ఇండ్లు మొత్తమా ఈ పక్క రెండు ఇల్లులా ఏం అర్థం కాలే కాసేపు ఆ ఇంట్లో నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు డోర్ సుకొని వెళ్ళిపోతున్నారు వీలా ఒక ఒక్క రుంలోనే ఉంటున్నారు మా అత్త మా బావ ఇక నేను షాక్ అయిన ఏందో తేడా ఉంది నాన్న అని అన్న, ఇగా అప్పటి నుంచి మాకు అన్ని ట్విస్ట్ ఏం లేద్ ట్విస్ట్లు అంటే అన్ని ట్విస్ట్, అంటే వాళ్ళకి చాలా లారీలు ఉన్నాయని మా పేరునా అని చెప్పడం. తీరా చూస్తే ఆయనికి ఒక్కటే లారీ ఉంది, ఇంకొక లారీ ఉంది గని దాన్ని ఇగ అమ్మకంలో పెట్టిండు.
అంటే ఇప్పుడు ఈనా ఇవి వాటికి రన్ డ్రైవింగ్ పెడతడ అవి, ట్రావెల్స్ లాగా అట్లా అంటే ఉమ్ లేకుంటే ట్రాన్స్పోర్ల్
ఆ ట్రాన్స్పోర్ట్ లాగా, అంటే అక్కడ విజయవాడలో బాగా లారీ తరం బాగా జరుగుతది అన్నమాట, ట్రాన్స్పోర్ట్ ఇసుకపోసుకుపోవడం. మట్టికి అట్లా ఏవేవో గాని, మెటీరియల్ యూజ్ చెయ్యడానికి ఇట్లా ట్రాన్స్పోర్ట్ కీ యూస్ చేస్తార్. న నల్గొండకి ఓచ్చేసిన్ర్ ఇలా ఇదంతా తెలిసినంక, మా అక్కని కొంచం ఆయన హ్యాండ్లింగ్ చెయ్యడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఇగా నా బిడ్డ నాక్ కాన్నే ఉంచుకోవాలని జెప్పి మా నాన్నకి మా ఇంటికి, మా అక్కళ్ళ ఇంటికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లా ఇల్లు పెట్టించిండు వాళ్ళక్ అప్పడ్ నుంచి సొంతం అక్క. అప్పడ్ నుంచి ఇగా ఆ అమ్మాయిని ఏమంటారు థైరాయిడ్ ఉంది మాక్కకు, చిన్నప్పుడే కిడ్నీల స్టోన్స్ రావడం, ఇట్ల ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మాయికి. దేవుడు గుడా ఒక్క పాప
చదువుకుంటుందా అమ్మాయి.
ఆ పాప ఎక్సలెంట్స్ స్టూడెంట్ అండి, క్లాస్ లో టాపర్ అన్మాట ఎయిత్, నైన్త్ క్లా కేళ్తది.
ఓకే అక్కడే చదువుతన్రా, నల్గొండలనే చదువుతున్నారా.
నల్గొండలోనే, నారాయణ కాన్సెప్ట్స్ బాగా చదువుతది ఆ అమ్మాయి. ఇగా అందుకే ఏదైనా సంపాదిత్ చలి సంపాదించాలి అంటుంటది గాని, ఇగా అద్ అవ్ అది
టైం రావాలిలే దేనికై దా ఉమ్ ఉమ్ అప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఊర్లో సైడు ఉపాధి తక్కువ కదా.
అవును, అంటే మళ్ళీ మాది ఊరు గుడా కాదండి టౌను, ఇప్పుడు కలెక్టరేట్ ఉంటది కదాండి బస్టాండ్, నల్గొండ బస్టాండ్ టౌ పక్కనే కలెక్టరేట్, పా దానికి కొంచెం దూరంలో మా అక్కవాళ్ళ ఇల్లు. నాల్గు అడుగులే, ఇగా అయినా గుడా అక్కడ ప్రైవేట్ స్కూల్లలో చానా రోజలు జాబ్ చేసింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అయినా గుడా నాలెడ్జ్ ఎక్కువ అన్నమాట. సో వాళ్ళ అద్ చూసి, బాగ్ చెప్తుందని తెలుగుకిి, సైన్స్ కి టీచర్గా దిస్కున్నారు. ఈ మధ్య ఏమైందంటే థైరాయిడ్ ఒచ్చి,
ఆమె వాయిస్ గుడా బాగానే ఉంది, ఆమె ఒక వీూడియో లో జూసినా, ఆమె మంత్రాలు గుడా బాగనే చెప్తున్నారామె.
ఉమ్మ్ ఉమ్ మా అన్ని, అంతగా చిన్నప్పుడైతే మాకు ఒక బ్రాహ్మల తాతయ్య తెలుసు, ఆయన పూజరి. ఆయన గుడికి ఏళ్లినంక, దీన్ని పక్కనే కుర్చోబెట్టుకొని దీంతో పాట్ టు చదిపిచ్చేవాడు. ఇది చిన్న పంతులమ్మ, చిన్నపంతులమ్మ అనేవారు ఆయన.
వ్యాకరణ బాగుంది ఆమెదిస్క్
ఉమ్ ఉచ్చారణ బాగుంటాది. ఇడిచ, ఇడిచ, దినిచ చదివిచ్చన్డి, దీన్ని చదివిస్తే ఎక్కడికో వెళిపోద్ రావు గారు అని ఆయన చిన్నప్పటి నుంచి జెప్పేవారు, చూడండి రివర్స్ అయిపోయింది.
ఉమ్ ఏమో ఆమె అదృష్టం ఎట్లా ఉందో, ఎప్పుడు తిరిగిబడేది ఉందో తలరాత్. ప్రయత్నం ఐతే చేయాల కద
అంతే ఇప్పటికి బాగా స్ట్రగుల్స్ ఫేజ చేస్తుంది పాపం ఒకసారి అయితే అయితే కళ్ళు ఏదో ఇంజక్షన్ ఎందుకు తెలియదు షుగర్ బాగా హై అయిందో ఏంటో రీజన్ తెలియదు కానీ ఒక కన్ను అయితే కంప్లీట్ గా బ్లైండ్ అయిపోయింది తెలుసా అండి నరకం మన నేను ఆ ఏది స్ట్రెస్ ఉంది నాకేం లేదు అంటే మా వాళ్ళ అందరు బా సెటిల్ అయ్యరు పాపం అక్కకి సొంత ఇల్లు కూడా లేద్ అనమాట ఆ బాధ ఆ అమ్మాయిలో ఎక్కువ అయిపోతుంది ఆడపిల్లు ఉంది మమ్ బావ ఏంటంటే ఏం లేదు తింటున్నాం కదా జరుగుతుంది కదా ఇంత చాలు నేను ఇల్లు కొనమంటే నేను కొనలేను నా వల్ల కాదు నేను ఈఎంఐ ఇ స్ట్రెస్ నేను తీసుకోలేను మీకు తింకి లోడ్ చేయట్లే కదా బట్ క్లోడ్ చేయట్లే కదా నన్న ఇల్లు కట్టమని అడగొద్దు ఈమ్మాయికిమో కిరాయి ఇల్లలో ఉండి ఉండి ఉం డి వాళ్ళ ఏదైనా ఒక మాట అంటే తీసుకునే టైప్ కాదు రోషం ఎక్కువ మా అక్కకు బాగా
రాదు
మాట అస్సలు పడదు ఆమ తప్పున్నా పడదు తప్పు లేకున్నా పడదు
ఏమో ఇప్పుడు రాను రాను ఇప్పుడు ఉన్న కాలానికి ఇల్లు కట్టడం కొనడం చాలా కష్టమే అండి ఇక
కష్టం ఇప్పుడు అదే డిసైడ్ అయిందిగా ఇగ ఆ అమ్మాయి ఆ ఇగ కొన్నేళ్ల క్రితం అయితే కొనేవాళ్ళమ ఇప్పుడైతే అది కూడా కొనలేమని బాధపడుతుంది బిగు బిగు ఎడనన్నా మంచిగా చదిపించుకోవాలి చిన్న చిన్న ఖర్చులకి లోటు లేకుండా చూసుకోవాలి
చేమీలేవనీ పెట్టుకుంటే ఆవిడ ఒంటరీ మహిళ అని చెప్పేసి అని పెట్ కుంటే ఆమ అదృష్టం ఉండేమని వస్తే అట్లా పెట్టుకోవాలి కాకపోతే మళ్ళ మీద ఓసి అయిపోయింది కదా
ఆ అదొకటి మళ్ళి ఇదే ఇదే ఇట్లా బానే బాధలు పడ్డది ఆయన మస్ మస్తు తాగుతడు మా బావ ఆ ఒక్కొక్కసారి బాగా చూస్ కుంటడు ప్చ్ ఒకొకసారి ఎందో ఫ్రస్టేషన్ లో ది ఇంటికి రావడం ఎలా అంటే అలా మాట్లాడడం అమ్మాయి రాత దేవుడు సరిగ్గా రాయలేదు ఆ ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఆయన ఆ ఇంట్లో ఉంటాడు ఈ రోజు అరుణాచలం. కెళ్ళిరు మీతో అందుకే ఫోర్ కి చేస్తా అని చెప్పింది ఆయన మీ కాల్ చే చెప్పా టాస్క్ స్టార్ట్ చేసే ముందు
ఎందుకులే మళ్ళ వాళ్ళకి ఎందుకు ఆ మీరు మళ్ళ
ఆ ఆ ఆయన కాల్ చేస్తారు వసు నువ్వైనా చెయ్యి ఆయన ఐన చేస్తాడు ఫ్రీ గా ఉన్నడు చేయండి నాకు ఒక టాస్క్ ఉంది నేను ఈ లోపు కంప్లీట్ చేస్తా అని చెప్పిన బావ నేన్ పంపిస్తున్నా పంపించాక చేసి మాట్లాడుతా అన్నది
ఊ అయితే అందరు ఏదో ప్రాబ్లమ్ లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి నేను అసలు మోనిటసైషన్ అవ్వదనే వదిలేసా ఆ హనుమాన్ సంకల్పం చేశా నేను నైన్ డేస్